హలో
చెప్పండి.
బాగున్నారా?
బాగున్నామండి మీరు బాగున్నరా?
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు.
చాలా రోజులకు ఫోన్ చేశారు
ఆ కొంచెం పని ఉందండి అందుకే ఫోన్ చేసా
చెప్పండి ఏంటో
ఏం చేస్తున్నారు ఖాళీయేనా
ఖాళీగే ఉన్నా అండి చెప్పండి.
అదే కొంచెం పర్సనల్ లోన్ ఉంటే అది తీసుకున్నానండీ.
హ
అయితే ఇప్పుడు అది టూ ఇయర్స్ అయిందంట తీసుకొనీ మేము
మ్
ఇప్పుడేమో టూ ల్యాక్స్ అయిందని సైబర్స్ స్కాం నుంచి ఫోన్ చేస్తున్నారండి అది నిజమేనా కాదా లేకపోతే ఎట్లా అని
అప్పుడు మీరి చేటప్పుడు ఫ్రూప్లు ఏం చ్చ అక్కడా
ఓన్లీ ఆధార్ కార్డు ఒకటే ఇచ్చామండి.
ఓటీపీలు ఇట్లాంటివి ఏమైన చెప్పారా
ఆ అన్నీ అయినయి అయితే ఇప్పుడు వాళ్ళు ఆ అందర్ వాళ్ళు ఈ ఏరియా వాళ్ళందరికీ నెంబర్లు తీసుకొని ఫోన్ చేస్తున్నారండి మేము ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని. ఆ ఎయిటీ థౌజండ్ తీసుకున్నాం. యానభై వేలు తీస్ కుంటే ఇప్పుడు రెండు లక్షల దాకా అయింది. ఆ ఈ ఎమ్ ఐ లు కట్టట్లేదు ఏం గట్లేదు అని చెప్పి అంత పెంచారు వాళ్ళు ఎట్లా చేయాలో ఏం అర్ధం కావట్లేదు.
అంటే మీరు తీసుకున్న దానికంటే ఎగస్ట్రా అడుగుతుంరా లేకపోతే అసల్
మ్ ఇప్పుడు ఎనభై ఎనభై వేలుకి మేము ఒక ఆహ ఎంత కట్టాము ఒక పదకొండు వేలు దాకా కట్టామ్ ఒక రెండు నెలలు మూడు నెలలు కట్ తర్వాత కొంచెం ఇబ్బంది అనిపించి ఆగినం ఇప్పుడేమో మళ్ళీ ఆ దానికి వడ్డీ లేసి మూడంతలు ఇప్పుడు ఎనభై వేలు ఎక్కడ రెండు లక్షలు ఎక్కడ రెండు లక్షల ముప్పై ఐదు వేలు అడుగుతున్నారు ఇప్పుడు
మరి అట్లాంటి వాటిని మోసపో ఆ ఆశపడి ముందుకు ముందు మీరు పూర్తి తెలుసుకోకుండా అట్లాంటి వాటిలల్ల ఎందుకు దిగాలి మీరు
అట్లా అనుకోలేదండి ఏదో దానికి ఒక దానికి యూజ్ అయిద్ది కదా అనుకున్నాం. కడదాంలే అనుకున్నాం కాని మాకు కొంచెం ఇంట్లో బాగా పరిస్థితి బాలేేక కట్టలేకపోయాం. ఇప్పుడేమో వారు ఈ రెండు సంవత్సరాలకే రెండు లక్షలు ఏసారు. రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం ఇంటికి అనేసని అందరికి ఫోన్ చేసి చెప్తున్నారంట మీ ఫోన్ ఎత్తట్లేదు అనేదిట్లా ఫేజ్ చేయలో అర్ధం కాక మీకు ఫోన్ చేసానండి
అట్లాంటి వాటిలో ముందుకు ముందే మీరే ఉండకూడదు. ఓ ఆయన్నీ పూర్తిగ తెలుసు. పోని వాటిని మనం కట్. కట్టగలమా కట్టలేమా ఇయన్నీ, మీరు కార్. క్లారిటీ చేసుకొని, మీరు అట్లాంటి వాటిల్లో ఉండాలి.
ఉమ్.
ఉమ్ సరేలే ఇప్పు. ఇప్పటికైతే మీరు ఏదో, ఇబ్బందులో ఉంటున్నారు, కదా న నేను మీకు ఎంతో కొంత యాభై వేలో డెబ్బై వేలో సర్దుతానలేండి.
అంత గట్టగలమా అండి, ఇప్పుడు వాళ్ళు రెండు లక్షలు అడుగుతున్నారు గదా ఇప్పుడు వాళ్ళు. తీసు మేము తీసుకుందే ఎనభై వేలు కదండి ఒక యాభై వేలు కట్టి క్లోజ్ చేస్తే బాగుంటది గనీ, ఆ రెండు నెలల పదివేలు పదిహేను వేలు కట్టాము ఫస్టు. ఇప్పుడు దానంతట, దానిం దానికి. ఎంత మిగిలిందో అంత కడితే బాగుంటది అనీ వడ్డీ కూడా అడుగుతున్నారు కదండి, ఆయన్నీ ఎట్లా అప్పులు చేయాలా అర్థం కావట్లేదు.
అట్లా అయ్యి వాళ్ళ సార్ తోటో, లేకపోతే బ్యా మీకు ఇచ్చిన లోన్ ఇప్పిచ్చిన వాళ్ళు హెడ్ సూపర్వైజర్ ఉంటారు గదా, వాళ్ళతోటి మాట్లాడి, అసలు ఏ పర్పస్ మీద మీరు ఇంత వొడ్డీలు వేసారు అని.
వాళ్ళు మాత్రం లీగల్గా అయితే, రారంటండి వాళ్ళు. అది ఆన్లైన్ లో తీసుకున్నాం కదండి.
అవునా. మరి అట్లాంటి ఆన్లైన్ లో స్కాములలో మీరు, అందరిని నమ్మి మీరు, అట్లా పో పోకూడదు.
మసిపోయామండి అసలు, ఇప్పుడు మస్తు. తల మీదకి కొచ్చింది, వాళ్ళు అసలు వదిలిపెట్టట్లేదండి.
అసలు ఆన్లైన్ వా జోలికి వెళ్లకూడదు, అసలు ఆన్లైన్ లో, ఎంత డబ్బులు ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఆన్లైన్ లో జోలికి వెళ్లొద్దు ఏదనా ఉంటే, బ్యాంక్ ప్రాపర్టీ, కాఖగితాలు వాారి ద్వారా ఇట్లా తీసుకోవాలి గని ఆన్లైన్ అ. లోన్లు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు నమ్మొద్దు మీరు.
ఉమ్ వేరే వాళ్ళు చెప్తి తీసుకున్నారు వాళ్ళు మోటరొచ్చినాయి, ఇప్పుడేమో, వాళ్ళు కట్టేసుకున్నారు, వీళ్ళు వీళ్ళు వడ్డీ చక్ర వడ్డీ ఇగ ఆయన్ని ఎసి రెండు లక్షలు చెప్తుంటే, అయి మేము కట్టలేకపోతున్నాం ఇప్పుడు. ఎవరైనా ఒక యాభై వేలు సర్దుతారేమ అనుకుంటే సర్ సర్దుటట్లేరు ఒకవేళ మీరు యాభై వేలు ఇచ్చినా ఇంకా, క లక్ష యాభై వేలు మేము చూసుకోవాలి గదండి, ఆపత్తి కూడా లేదు, అసలు వాళ్ళ ఇంటి దాకా వస్తాము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి వొస్తే మతమ్ మీకు. కు పరువు పోయేటట్టు ఉంటది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారండి.
ఇప్పుడు మీ దగ్గర, మీకి ఇచ్చిన ప్రూఫ్ఫ్ తోటి, మీరు వాళ్ళని అడగండి, లేద కాదు అంటే లీగల్ గా ప్రొసీడ్ అయ్యి, కోర్టు ద్వారాగన స్టే తెచ్చుకుంటాం.
ఓహో, లీగ, వాళ్ళు లీగల్ గ ఇవ్వన పు. ఇప్పుడు మనం కూడా లీగల్గా వెళ్ళకూడదు, వాళ్ళ ఒకవేళ వొదిలేస్తే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అని చెప్పినామండి నిన్న. నిన్న మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే, లీగల్ గా అయితే. అతే వాళ్ళు రారు ఇంటి దాకా, కానీ అది ఇది అని బెదిరిస్తున్నారు. అదే అసలు ఎట్టా జెయాలి, ఏంటి వాళ్ళు లీగల్ గా అయితే, పోలీస్ స్టేషన్ నుంచో లేకపోతే, ఆడ నుంచో ఎదో చేసి అ సైబర్ స్కామ్ నుంచి, మేము నెంబర్ గ్యాదర్ చేసుకొని మి పరు అంత తీసేస్తాం, వాళ్ళకి ఫోన్ చేయడం వీళ్ళకి ఫోన్ చేయడం చేస్తాం అనేసి అని అంటున్నారు గానీ, ఇంటి దాకయితే రారు, కానీ మరి అ. అట్లా వదిలేస్తే ఇంకా ఈ, ఊర్లో కూడా పరువు లేకుండా, చేస్తారు కదండి. అదే ఎట్లా మీకు కొంచెం, అవగాహన ఉ. ఉంటది గదా అని, ఫోన్ చేసా.
ఇప్పుడు మీ ఫోన్ అంటే వాళ్ళు మీ దగ్గర, మీ నెంబర్ తీసుకోవటానికి మీ ఫోన్ లో, కొన్ని, సెట్టింగ్స్, ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అన్నీ, ఆప్ చేస్తే మీ. ఫోన్ నుంచి వాళ్ళు ఏ కాంటాక్ట్ తీసుకోకుండా. మీకు ఉపయోగపడుతది. మీ ఫోన్ లో గూగుల్ క్రోమ్ ఉంటది దాంట్లోకి కెళ్ళి కొన్ని స సెట్టింగ్ ఆఫ్ జెస్ ఉంటే మీ ఫోన్ లో కాంటాక్ట్ లో వాళ్ళు తీసుకోలేరు ఆ పర్మిషన్లన్ని ఆపుకోవాలి మీ ఫోన్ లో
ఆహా అదేనా అయితే మా ఫోన్ లో ఉన్న కాంటాక్ట్లఅన్నీ వాళ్ళకి దొరుకుతున్నాయి
అదే అంటే మీరు యాప్ లో లోన్ తీసుకునే ముందు ఉ ఇవి చేస్తారు కదండి ఆ వాళ్ళు పర్మిషన్ గ్రాంటెడ్ అని ఎలో చేస్తారు కదా ఆ పర్మిషన్ అన్ని ఎలో చేయకూడదు అందులో కొన్ని ఆప్ చేస్తే మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ మీ డీటెయిల్స్ వాళ్ళకి ఎళ్ళకుండా సైబర్ నుంచి మీరు ప్రొటెక్ట్గా ఉండొచ్చు
అయితే మీ పంచాయతీకి ఫోన్ చేస్తాం వాళ్ళకి చేస్తాం వీళ్ళకి చేస్తాం మీ మీ మీ పరువు పోయిద్ది అని అనేసి బెదిరిస్తున్నారు అద అని ఫోన్ చేస్తున్నారు అదే భయం గ కనిపిస్తుందండి. ఒకవేళ వాళ్ళు అంటే ఇప్పుడు లీగల్ గా వాళ్ళు ఇవ్వలేదు, లీగల్ గా మనం తీసుకోలేదు అట్లని ఎగ్గొట్టాలని కూడా మేము అనుకోవట్లేదు, కాని వాళ్ళు తీసుకునే అంత వరకు తీసుకుంటే బాగుండండి. మరి అట్లా బెదిరించినట్టు మాట్లాడుతున్నారు కదా అందుక్ పని
స అవే వస్తాయ్ ఇప్పుడు అది మాట్లాడేది ఎవరు మీకు ఇచ్చిన మ్మ్
ఆ ఆ ఇచ్చిన కస్టమర్ సూపర్వైజర్ మాట్లాడుతున్నారు. కానీ ఇది మనం బయటికి బయటికి మనం చెప్ చెప్పకూడదు వాళ్ళు చెప్పకూడదు కానీ ఇక్కడ ఊరోళ్ళందరికి మన దాంట్లో మన మన నేను మాట్లాడే ఏరియాలో కొంతమంది వాళ్ళు నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకు ఫోన్ చేసి ఇక ఉన్న పరువు కూడా తీస్తున్నారు, వెళ్ళు ఇంత తీసుకున్నారు అంత తీసుకున్నారు ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదండి. ఫోన్లు చేసి పరువు తీసి పరువు తీసినట్టే మాట్లాడుతున్నారు అందుకే ఏం చేయాలి అర్ధం కాక
చెప్పండి ఇంక మేము మీ దగ్గర ఇంత తీసుకున్నాం దానికి రీజనబుల్ వడ్డీ లేయండి, మేము తీసుకు ఎనభై వేలు వాటి ఒక రీజనబుల్ ఒక ఇరవై వేలో ముప్పై వేలో వడ్డీ అయితే మే కడతాం కాని మరీ అంత ఎక్కువ డబ్బులు అయితే మేం కట్టలేము మేం మీరు వచ్చి మాట్లాడుతంటె మాట్లాడండి లేదంటే మీకు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి మేం ఐతే మీకు మీ మీద కంప్లైంట్ చేస్తున్నాం స్టేషన్ కిల్లి మేం కంప్లంట్ పెడతామ్ చెప్పండి గట్టిగా మీకు డబ్బులు గురించి కాదు ఇట్లా మాకు ఫోన్ టైం కానీ టై లో మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఇట్లా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని చెప్పి ఇ మేము సెక్షన్స్ ప్రకారం కేసు వెడతాం మీ మీద అనీ
వాళ్ళు ఉన్నంత అడిగితే బాగుండేది కానీ ఉన్నంత అడగట్లేక రెండు లక్షల అంటే తీసుకుంది ఎనభై వేలు కట్టింది ఒక పదిహేను వేలు దాకా కట్టమ్ ఇంకా యాభై ఐదు వేలు కడతామంటే అట్లా ఒప్పుకోవట్లే వాళ్ళ అందుకని భయం వేసింది, మాకు అసలు ఇట్లా ఎందుకు ఇట్ల చేస్తున్నారు నిన్న సాయంత్రమ్ నిన్న పొద్దున్న నుంచి అనుకుంటా ఫోన్ చేస్త నర్ వాళ్ళకి వీళ్ళకి
అదే వాళ్ళతో మాట్లాడండి ఎక్స్ప్లెయిన్ చేసిన్ దాన్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు లేదు కాదు క ఖచ్చితంగా మీరు ఇయ్యాలని చెప్పి మమ్మల్ని బెదిరి ఇచ్చినా అది మెసేజ్ చేసినా మేము ఇట్లా కోర్టుని ఆశ్రయిస్తాం లేదంటే స్టేషన్ కెళ్ళి కంప్లైంట్ చేస్తాం అని చెప్పి మాట్లాడండి
ఓకే అండి మీతో మాట్లాడడం వల్ల నా నాకు కొంచం చిందండి
ఆ సరే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని అంటున్నారు కదా మరి ఎట్లా పిల్లగాల్ని ఎట్లా చూసుకుంటారో ఏంటి పరిస్థితి
ఇక అంతే అట్లనే గడిచిపోతుంది ఏం చేస్తున్నారండి తిన్నారా
లేదండి
మ్మ్ హ్మ్
మీ పిల్లగాళ్ళు ఏం చేస్తాండు
మా పిల్లల ఆడుకుంటున్నారు అండి అక్కడ శ్రీరామనవమి బాగా జరుగుతుంది అనుకుంటాండి
ఆ భద్రాచలం కదండి ఫుల్గా చేస్తారు ఏ ఈ సంవత్సరం కొత్త కొత్త తేనే పెట్టారు
గిరిజనల్కి సంబంధించిన అన్ని కొత్త కొత్తేని పెట్టారు ఈ సంవత్సరం కొత్త కొత్త షాపులు వాళ్ళకి ఎగ్జిబిషన్లు ఇట్లాంటివన్నీ కొత్త కొత్తగా ఈ సంవత్సరం బాగా డెవలప్ చేశారు
మ్మ్ హ్మ్ మ్మ్ హ్మ్ అదే మేము కూడా రావాల అనుకుంటున్నాం గాని మరి ఇప్పుడేమో ఇది భయం వేసి అసలు ఎట్లా ఏంటి ఇ ఇ అన్నీ కలుపుకుంటే మళ్ళా ఎట్లా ప్రాబ్లం అయిది కదా ఇవన్నీ చూసుకోవడం అని
సరే ఏది ఎట్లుంటే అట్లా జరుగుతుంది ఈ ప్రస్తు మీరు చూసుకున్న వాటికి మాట్లాడిన వాటికి వాళ్ళ చెప్పండి సరే మీ ఇబ్బందులు ఉన్నారంటన్నారు కాబట్టి మా తర నా తరపు నుంచి ఎంతో కొంత సాహాయం చేస్తలే మీకు
ఓకే అండి థ్యాంక్ యూ
మ్మ్
ఇంకేంటండి
ఏం చెప్పాలండి మీరే వంట అయిందా
ఆ అవుతుందండి
ఇప్పుడు ఏం ఏంకూర వండారండి.
ఇంకా ఏం చేయలేదండి. ఇందాకే లేష్ణం. మళ్ళీ వాళ్ళెవరో ఫోన్ చేశారంటే. ఫోన్ చేసి మాట్లాడి, ఇప్పుడే అసలు ఎట్లా అనేసి. కానీ మీకు కొంచెం ఐడియా ఉంటది కదా అండి. అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా. అంజప్పని మీకు ఫోన్ చేశాను అండి.
సరే ఇప్పటివరకు అయితే మోసపోతే మోసపోయారు గాని ఇకనుంచి అట్లాంటి వాటి గురించి మీరు ముందుండి అట్లాంటి వాట్లల్లో దూరకండి. ఇది ఇప్పుడే ఆన్లైన్ మోసాలు ఇవి ఐ సమీసం ఉంటే వాటికి ఆశపడి మీరు అట్లా వాటిల్ల అట్రా పోకండి.
ఆ సరే సరే అండి. థాంక్యూ అండి మళ్లీ ఎప్పుడైనా ఫోన్ చేయండి. హలో.